అ
మేడ ఎదిస మేడం
ఆ ఏమి లేదు మేడం మీరేం జేస్తున్నారు
పన్న ఆ మేడం వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది మేడం
అవునుదా మేడం
ఆ బాగున్నా మేడమ్ బాగున్నారా
ఎన్నడా
లేదు మేడం ఇంకా తినలేదు
వయి ఉతే ఫర ఫర
మీరు తిన్నారా మేడం
తిన్నం మేడం స్పెషల్ కదా ఏన్ స్పెషల్ సార్ మీ దివాల
ఫెస్టివల్ స్పెషల్ అంటే ఏం లేదు మేడం భక్ష భక్ష్యాలు చేసినాం చపాత చేసినాం అంతే మటన్ తీసుకు వచ్చాము
అడి హద అత్రడి వెదా అండి
ఆ చేసావుగా పచ్చడి మేయిన్ కదా అదే చెప్పలేదు ఓ నువ్వే ఫతే చేసు నన్ చేసినా మేడ
ఏ మా మేము ఉగాది పచ్చడి చేయలేదు గాని ఆ పచ్చాలు అవి చేసినాము అంటే మంచ్ ఇయ్యం మానేసి మా అత్తమ వాళ్ళు చేయ్ అంటే చేయలేదు ఎప్పుడు చేయలేదు అమ్మ వాళ్లు చేయరు అమ్ అత్తమ్మ వాళ్లు చేయరు
ఆహా మమ్మీ వాళ్లు జయ రా అత్తమ్మ వాళ్లు జయ రా ఉగాది పచ్చడ
పక్కన వాళ్ళు ఇంటిగా ఇంటి పక్కన వాళ్ళు ఎవ్వలు తీతే తాగేది అన్నమాట ఉగాది పచ్చడి
ఉమ్ ఉహు
మీరు ఎవరికన్నా పంపిస్తారా ఉగాది పచ్చడి పంపిస్తారా ఎవరికైనా పక్కన వాళ్ళకి
ఆ పంపిస్తాం మేడం
మీరు వాళ్లు మీరు వాళ్లకి
ఆహ లేవి అంటే అందరు మ్యాక్సిమం చేసుకుంటారు కాబట్టికి ఎవ్వరికి ఎవ్వరికి ఇవ్వము కాకపోతే ఇక్కడ రీసెంట్ గా మాత్ రిలేషన్స్ ఒకరు చనిపోతే వాళ్ళకి పండుగ లేదు అనేసి వాళ్ళకి ఒక్కరికి ఇచ్చాము అంతే
ఏమో ఇగ మాకు పసు నుంచి లేదు అనేసి తెలుసు తెలిసిన వాళ్ళు తీసుకెళ్తారు ఇంటికి లేదంటే వాళ్ళైనా పంపిస్తారు పచ్చడి ఐన పంపిస్తారు లేదంటే మమ్మల్ని ఐన తీసుకెళ్ళి పా ఈకరా అందుకా బాగుంటది ఇంట్లో ట్రై చేద్దాం అనిపిస్తుంది మళ్ళీ అత్తమ్మ వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఫస్ట్ నుంచి మనకి ఏద ఎందుకు చేస్తుంది అంటారు ఏమో అని భయం
అంటే ఎందుకు జేయ్యరు మేడం ఏమన్నా మీకు
అట్ల నేమ్ లేదు అంటే ఇప్పుడు బ్యాడు అనేసి ఏం లేదు గాని ఏం జరగలేదు గాని ఆ వాళ్ళందరూ కలిసి చి ఒకే దగ్గర చేసుకుంటారు అన్నమాట మా గుళ్లో చేసుకుంటారు మాకు సంబంధించిన గుడి ఉంటది మ్ ఓన్లీ మా క్యాస్ట్ వాళ్లకు సంబంధించ గుడి ఉంటా ఆ అక్కడికి వెళ్ళి అన్ని ఫ్యామిలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడే వేసుకుంటాం అనట్టు ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి మా వరకు ఆ మేము అందరం అక్కడికి వెళ్ళి వేసుకోవడం వల్ల అక్కడేంచుకొని అక్కడే తాగేసి వస్తాం అన్నట్టు
ఆహా
అంతే కాని ఇంట్లో చేసే అలవాట్ లేదు అన్నట్టు ఇంట్లో అంత ఇంట్లో వద్దుని అంటారు చేయ్యమని అంటారు అందరం కలిసి అక్కడే చేసింద అదే విధముగా అన్ వర్తిస్తది మళ్ళీ స్పెషల్గా ఉంది సంచి వద్దంటే
మ్మ్ ఓకే ఓకే మరి మమ్మీ వాళ్ళ ఎందుకు చెయ్యారు
ఇగ మమ్మీ వాళ్ళు వాళ్ళు ఎందుకు కలిసి ఒకటే అన్నట్టు
ఆహా వాళ్ళుండి మమ్మీ వాళ్ళు ఒకటేనా
అంత అన్ని
మ్మ్
వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ ఒకటే
ఓకే మేడం ఇంకా మరి వెళ్ళారా మేడం గారి ఇంటికి అయిన వెల్ ఎల్లారా మరి
ఆ నేను ఆ వెళ్ళినము తాగేసి వస్ నవ్ ఇంటి దగ్గిర నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళంటికి వచ్చాం అక్కడ ఉంది
ఆహా మ్మ్ మేవెక్కడ్ గల్లే మేడం ఇంటి దగ్గరే ఇగ ఇది కొత్త సంవత్స రం గద మే డం ఉగాది కొత్త సంవత్సరం త్సరం గద ఇంగ్లీష్ వాళ్ళ కన్ టే ఇది తెలుగు నెలలో కొత్త సంవత్సరం కాబట్టి కి ఇంటి దగ్గర ఉండాలన్నట్టే ఉన్నాం మేడం
అసల్తెతే ఇది మనకు న్యూ ఇయర్ అని అంటరు ఆ ఇ ఎందుకంటే వాతావరణంలో అయినా మార్పు వస్తది అన్ని పంటలలో పనులలో దేంట్లో అయినా మార్పు జరిగేద ఇక్కడ ఈ టైమ్ లో అయ్తది కానీ మనం ఇది న్యూతన్ రెండు సంవత్సరం చేసుకోవాలి అని ఇంకా ఎక్కువ తెలిదు న్యూ జనవరి న్యూ ఇయర్ ని అను కుంటరు
ఆ అవున్ మేడం హ్మ్ సెలబ్రేషన్ చేసుకోవాలి అందరి ఎక్కువ ఇప్పుడు మంచి ము గ్లేసుకోవాలి
అసలు ఇప్పుడు చేయాల్సింది అసలు ఇప్పుడు చేయాల్సింది అంతా న్యూ ఇయర్ లో జేసేస్తున్నారు ఆ రోజు అసలు ఏం ఉండదు ఆ రోజు న్యూ ఇయర్ రోజు ఆ మార్పు ఉండదు ఏం ఉండదు ఏమన్నా అంటే ఫస్ట్ అయ్ పోయింది అంతే
అంతే అంటే ఇక ఇంగ్లీష్ నెలల్లో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఆ ఇయర్ కంప్లీట్ అయింది నెస్ట్ ఇయర్
అనేసి క్యాలెండర్ నెల కోసం చేసుకోవాల్సింది అదైతే దీట్లోనే బాగుంటది చరే సరే
అవును అంటే ఇప్పుడు కొత్త ఆక్లన్ని రాలి కొత్త కొత్త చిగురులు కొత్త కొత్త పండ్లు కాయలు
గానీ ఇప్పుడు ఇదే స్పెషల్ అన్నట్టు మంచిగా అం అనిపిస్తది ఇంటి దగ్గర ఐనా సిటీలైనా ఇక్కడైనా మంచిగా చేసుకుంటున్నారు ఇప్పుడు టెంపుస్ మీరు వెళ్ళరా మేడం ఇవాళ టెంపుల్ కి
అంటే టెంపుల్ అంటే మేడంమ్ ఆ విలేజ్ లో దుర్గమ్మ గుడి ఉంటాది అ అక్కడ మాకి ఆస్వాళ్ళు అంటే మేమే అక్కడ అంటే ఉండడం ఉంటుంది అన్నట్టు అక్కడ ఇ వాళ్ళ ఏం చేశారంటే తల్లికి స్థానం బోసి చీర కొత్త చీర కట్టిచ్చ కొతచీర కట్టిచి చేస్తే అసలు యాక్చువల్ గా మా కుల పోళ్ళు పది గంటలకే రమనగానీ ఇక నాకు ముగ్గురు పిల్లలు పని తీరాక చెయక లేట్ అయింది వెళ్ళేస సారికిఆళడ వాల్ళ కంప్లీట్ చేసేసిరు
కానీ ఆ పనులు చూస్తే మనగూడ కొంచెం మంచిగా ఉంటాయి
ఉమ్ అంటే మాకు ఇక్కడ అంటే పున్నం పున్నానికి చేస్తారు మేడం పున్న పునానికి వెళ్తాము
అందరు కలిసి వెళ్తారా లేదంటే ఒకసారి ఒకరు ఒకసారి ఒకరు అన్నట్లు ఏమి ఉండదా అందరు ఒకేసారా
మా కుల పెద్ద మనిషి ఆమే ఫస్ట్ వెళ్తుది ఆమె ఆల్రెడీ రేపు చేస్తానగా ఈ రోజే చెప్పేస్తుంది అన ట్టు ఈ రోజు ఈవినింగ్ చెప్తుది
ఉ
రేపు చెయ్యాలే రావాలి గుడి దగ్గరికి రావాలని చెప్తంది ఆమె ఇంటింటికి వచ్చి తెది ఆ టైం వరకు వెళ్తాం
అంటే ఎప్పుడు దేవుడి దగ్గర చేసినా అందరు కలితే వెళ్తారా మీరు
వెళ్తాం మేడం
నా దగ్గర కూడా ఉంటారు అయితే వాళ్ళేమో ఇప్పుడు ఈసారి ఒక వీక్ ఒకరై
అంటే ఇక్కడ ఓన్లీ పున్నం పండుగ చేసేటప్పుడు అంటే పున్నం పండుగంటే తల్లికి స్థానం పో అంటే యా అభిషేక్ కొంజేసి చీర కట్టించి అది చేస్తున్నాము పున్నం రోజు అందరం వెళ్తు అత్తమేడం ఇక అంటే ఎవరు ఇక ఉండడం అంటే దీని దగ్గర రోజు దీపారాధన ఇట్లా చేయడం చేపడం ఇట్లా అయితున్నామో వారానికి ఒకరు వారానికి ఒక ఫ్యామిలీ ఎన్నట్టు ఉంటది అక్కడ
ఉ
ఇవలె ఆ రోజు అక్కడ ఏమైనా అంటే మాది మెయిన్ రోడ్కి ఉంటది అదే ఇగ అక్కడ ఏం వచ్చినా చేస నయిగా తీసుకోవడము అన్ దీపం కొండకు కొండ చూడడము మార్నింగ్ పూజ చేయడము
అంటే ఇప్పుడు మీకు లోపల ఉందా
ఆ మేడం బయటనే ఉంటది మేడం బయటనే ఊరికి బయటనే ఉంటది మాకు మెయిన్ రోడ్కి ఉంటది ఇంకా ఈ దుర్గమ్మ అంటే కొంచెం బాగా ఫేమస్ గా వాటికి చాలా చుట్టు పక్కల ఊరు వాళ్ళు వాళ్ళు వీళ్ళ అంతాయి ఇ ఇక్కడే
లా టెంపుల్ీ వెలే స
ఆగా ఆ టెంపుల్ ఓే వెళ్ళా మేడం
డి
ఇంకా అయిందాం డిన్నర్ అయిందా మీది అదిే
ఏన్ మేడమ్ ఇ సతే హళేదు
అవునా
కదా ఫ్రెండ్స్ వచ్చారుే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మమ్మ వాళ్ళందర వచ్చారు కొంచెం బయటకిళససన్నా ఇకా ప్రీపేర్ చేసురు అంత
అంటే బయటికి అంటే ఏమైనా షాపింగ్ లేకపోతే ఏంటి
ఆ మ మేడం
షాపిింగ్ గతే ఎలార మేడం
షాపిింగ్కి వెళ్ళిినము పార్క్కి వెళ్ళిినము ఆ స్ీట్స్ట్లా అలా తిరిగి చచ్చన్నానుమాంట ఇసి ఇంకా బయటికి బయట తరిగిసి వచ్చినాము ఒక వన్ అవర్ అట్లా
ఓకే ఓకే ఉ అంటే ఫ్యామిలీ అందరు వెళ్ళారా మేడ
మా ఫ్యామిలీ అందరం వెళ్ళిన మా ఫ్యామిలీ మెంబెర్స్ ఇంకా అన్నయ్య వాళ్ళ చందు ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటే వాళ్ళు మేము కలిసి వెళ్ళినాము
హ ఆ ఇక్క నుండి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళారా మీ సారు అందరు
ఇక్కడనా మామ్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి మా మా సారు వాళ్ళు ఏం రాలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ అక్కడే ఉన్నారు నేను పిల్లలు వెళ్ళినా
ఆ
మా పిల్లలు తీసుకుని ఇక్కడకి
నిన్నే నే అన్నది పరలోకంలో పాలిస్తున్న ప్రభువా అన్నాడు మాట్లాడతారు
వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గర ఆ అంటె రాండి అన్నడూ మమ్మల్ని వెళ్ళామంటే మేం వచ్చేసా అన్నట్టు
ఓకే ఓకే హ్మ్ హ్
ఆ మేడమ్
ఆ మేడం హలో
ఆ మేడం
అర్ధం కావట్లే మేడం వాయిసు.
ఓకే మేడం మరి ఉంటున్న
ఆ ఓకే మేడం మరి